ఆ బాగున్నా మీరు బాగున్నాం ఏం లే మీరే చేసురు
మేము గడ్డి వికుతున్నా గడ్డి గడ్డి తెలుస మీకు
అవునా ఆ తెలుసు గడ్డి మంచిగా పీక కాండి మళ్ళీ ఆ తెలుసు గడి మంచిగ వీకలి లేకపోతే కింద ఏర్లుంటే మళ్ళీ ములకలవుతాయి
అవునవును నిజమే అది కూడా సరే మంచినే అంటే చేస్తాం మేము పని మంచిది
గడ్డపారలు తీయండి మరి
గడ్డపారతోట అయ్యో గడ్డపర మకాలేదు ఎట్ల మరి
ఆ గడ్డపారతోని అదికల్ ప గీత మంచి
సిగ్నల్ వత్తలేదమ్ సిగ్నల్ త్తలేదు మేడం డం ఓ మేడం
మేడం
సిగ్నల్ వత్తలేేదు మేడం మీ దగ్గర నుంచి మాకు కొంచం స్లాబ్ మీద మెట్ల మీద కూర్సొపో మేడం నీడు ఉంటే ఇప్పుడు అంటే మంచి న నేను వస్తుంది
ఇదా వత్త అన్నా
ఏ వినబడుతుంది ఇప్పుడు
ఉహు ఏం చేసురు ఇంకా మీరు మీరు ఏమేమి పనులు చేస్తారండి
మేమా తింటాం తిని పెడతామ అండి మాకు ఇష్టం తిని పెట్టడం అండి
ఇప్పుడే మీరు పని బాగా చేద్దామని అన్నట్టు అన్నారేన్
ఆ అంత లేదండి ఏదో మాటల చెప్తాం చేస్తమా ఏంది అన్నీ
అవునా మరి గడ్డి పీకుడ్ అయిపోయిందా?
గడ్డి ఏ నవ్వుకుంటన్నం మీ మీర్ నిజమే అనుకున్నరా?
అవును అంటే మా ఇంటి ముందట గుడా గడ్డుంది మరి మీరు పీకుత అంటే పిలుస్ ద్దామని
అబ్బా చెంపలు మీ అంటే మీకు చెంపలున్నాయా అండి
ఇగ తెల్వదండి. మ్
దా అంటే మీకు తెలుగు రాదా?
మాకు తెలుగే వచ్చు
మరేం రాదు నీకు? హిందీ వచ్చా? మీకేనండి మీకే మీరు కొంచం సిగ్నలకు దగ్గర్లో మీరు కొంచం సిగ్నల్ వచ్చే కాడ్నే ఉంటే బాగుం
హింది నాక్ రాదు. గుట్టెక్కనా బండేక్కనా నీ ఫోన్కే అలా ఎందుకు అయితాంది మరి అందర్ ఫోన్ల అందర్ మంచిగనే మాట్లాడ్తుంరు కదా ఇప్పుడు మా ఫ్రెండ్తోని గుడా మా అంటే మా ఫ్రెండ్తో మాట్లాడితే ఆమె తోటి గుడా బాగానే ఇనచ్ చ్చింది.
అవునమ్మా నిన్ను నేన్ గుడా నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడితే బానే వచ్చింది.
మరెందుకని ప్రాబ్లం వస్తుంది నీకు నాకు
మరి మీకు నాకు ఏమైంది నీ ఫోన్కి నాకు ఏమన్న గొడవైందా
లేదు నీ ఫోన్ అంటే నీ సెల్లుకు నా సెల్లుకు గొడవైనట్టుంది అందుకే
కావచ్చు అయితే
ఏమో సౌండొస్తుంది మొత్తము. ఆ నిశబ్దం గుం డండి. శబ్ధం చెయ్యకండి ఆ
అందుకే నాక్ పని ఎంతుంది తెల్సా చాలుంది. గిన్నెల్ తోమాలె బోల్ తోమాలె అంటే బా ప్రతి రోజునకు ఒక సపరేట్ అంటే ఒక వంటకం చేయమన్నడ్ అన్నమాట.
ఏంటిదండది?
ఏంటిదంటే ఎలా చెప్పాలండి కానీ ఏడువాలంట వంట చేయాలంట.
అంటే అద్ చెప్పలేని వంటకమా? మీ నాన్నగారు మీరు చెప్పలేన్ వం టకా వంటకం చెప్తున్నారా?
లేదు లేదు అదేమంటరు దాన్ని దాన్నేమంటరు మీకు తెల్సా
అదేందో మీర్ మాక్ చెప్పంది మాకెట్ల తెల్స్ ఎపై
అదే చెప్తుంది పకోడి చేయమన్నాడు నాక్ పకోడీ చేయరాదు.
అవునా మాక్ గుడా చెయ్యరాద్ అనుకో మాక్ గుడా చెయ్యరాదు. ఆహా చెయ్యరా మా అమ్మా చేస్తేదండి మా అమ్మా చేస్తే మేము తింటామ అండి
అందరు తినేటోళ్ళే గని చేసేటోళ్లు కదా తినేట్లోనే మీరు చేసేటోలుకదా
ఆ లేదు మేము తినేటోలమే చేస్తోలం కాదు
ఎందుకు అట్లా మరిగంత ఘరం ఎందుకు మీరు అసలు
ఇంకట్లనే ఉంటా నేను మా అమ్మకు మా నన్నాయి మా అమ్మకు మా నాన్నకు గౌరాల బిడ్డను నేనుొక్కదాన్నే
నేను కూడా చిన్న బిడ్డ నొక్కదంన్నే
అమ్మ మాకమ్ మా అమ్మమ్మ మా మా అమ్మమ్ మా నాన్న నాకు అసలే పని చెప్పారు తిన్న పల్లెం కూడా తీయమని కూడా అడగారు
అరే నేను కూడా చెప్తున్నా కదా మా ఇంట్లో నేను కూడా ఒక బిడ్డనే చిన్న బిడ్డనే మాకు మా అమ్మాయి మావయ్ నేనొక్కదానినే చిన్నబిడ్డని నీకు తెల్సా ఆ విష్యం
బిడ్డాలంటలేను నేను ఉన్నది ఒక ఆడమ్మనే
అయ్యో నేను ఒక్క చిన్న బిడ్డనని చెప్తున్నాను నేను
మీరూ ఒక్క చిన్న బిడ్డ అయితేది మీ రెండు చిన్న బిడ్డల యితమ్గే నేను ఒక్కదన్నీ ఆడ మని అందుకే మా అమ్మ వాళ్ళు పన్ చెప్పారు అంటున్నా మీకు నువ్వు ఒక్కదన్వే చిన్న బిడ్డవ అంటే నీకంటే పెద్దోళ్ళు ఉన్నారన్న అన్నట్టే కదా మీకు ఆక్క వాళ్ళు
ఉన్నారు కాకపోతే నేను ఓకాదనే చిన్నబిడ్డ నీ
ఆ అదే వాళ్ళ మీది నుండి వచ్చే వరకి నీకు స్లోగా అయిందనమాట
స్లో అండి ఎమ్ స్లోఅండి
ఎ ప్రేమా ప్రేమా ప్రేమా
అవునండి అట్లన్తరండీ మీరు
నిమ్మళం కొంచం
చె నేర్పిస్తారు మీరు పకోడీ ఎట్లయాలనో
నాకటేల్వదు ఎలా చెయాలో చెప్పంగా మా అమ్మా చేస్తే తిని పెట్టడమే
అంత అ నాది డు నాకు మా బాబు చేయమని చెప్పిండు కూర వండడానికి కూరనేది ఏం చెవిలా
అవునా చెయ్యండి మరి మంచిగా
మంచిగా చేయరాదండి ఇలా
యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా
యూట్యూబ్ వాడ్రా వాడడం రాదు
వాడడం రాదా మీర ఏంచేస్తుంటారండి
నేనా చెప్పాకదా గట్టిగస్తూంటన్
పకోడీ ఎందుకు తినకుండా మళ్ళ ఆ గడ్డే తినుకుంటుండు
లేదు ఆకలి కాదా మాకు గడ్డి పికుతా ఉంటంటే
అందుకే గడ్డిపి త ఉంటే ఆకలి అవుతుంటే మళ్ళీ వండుకొని చేసేవరకి టైం అంటే సమయం వృధా అఐతుంది కదా అందుకే ఆ గడ్డి పీకినట్టు పీకినట్టే మళ్ళీ అది తీసుకు కాపోయి బైటయాలె అద్ అదంత పెద్ద నస అందుకనే మీరు పీకుతుంటే పీకుతుంటేనే నోట్లు వేసుకోవాలి అలాగైతే అయితే మీకు ఆడపురి ఎండుతుంది ఆడ అదింది ఆడ గడ్డి సాప్ అవుతుది రెండు పనులు ఒక్కటే సరే అయిపోద్దాయి కదా
చదు మీరు ఎప్పుడన్నా తిన్నారా గడ్డి నాకు తినమని సజెస్ట్ చేస్తున్నారు
అంటే నేను గడ్డి వీకను కదా తినడం పండడమే కదా మా అమ్మవారి న నేన్ తింట
నిర్విద్యా
లేదు అన్నమే మా అమ్మ వాళ్ళు అన్నమే అంటే గడ్డి పీకని పోరు మా అమ్మ వాళ్ళు అంటే ఊరి వండి అనికి పోతారు ఒడ్లు వండిత్తానికి పోతారు ఆ ఒడ్ల తొటే బియ్యం అయితే ఆ బియ్యము మా అమ్మ వాళ్ళు వండితే నేను తింటా నేను అంటే పని చేసి అంత పెద్ద దాన్ని కాదు నేను చిన్న పిల్ల
మరి మేము గడ్డి వికేది కూడా అల్లనే అండి
అవునా అయితే ఆ గడ్డే తినండి బియ్యం మాకు ఇవ్వండి
ఎందుకు బియ్యం గడ్డి పీక్కోచ్చి మీకేత్తాం బియం
అంటే ఇగ మేము ఎలాగో గడ్డివీకం కదా
గడ్డి పీకుతారు కాబట్టి మేము గడ్డిస్తాము కాదండి మేము పనిజేయాల కదని న మీరు అదున్న పోతులెక్క గుసా మీ అస ఉందన్న
అవును కదా నేను చిన్న పిల్లనని అని చెప్పిన కదా నీకు
చిన్నపిల్ల అయితే మారి చిన్నపిల్లలకి మాట్ల వొత్తలేవు కదమ్మా
నాకు మా ఇంటి పక్కన అత్త అనే టైమ్ ఉంటది ఆమె నేర్పించింది మామ త అంటారు ఆ నీగు దేల్సమంత అంటే
పెళ్లి చేస్
అవునామ్మా నాన్న వల్ల చెల్లి ఆమె నాకు ఈ మాటలన్నీ నేర్పించింది ఇట్లా అట్లా అనేసి నేర్పించింది అలాగ నేను అంటున్నా ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే కూడా ఆమ చెప్తుంది ఇట్లా అనమని అలాగనమని నేను అంతా ఒ ఒకల్ని పెద్ద మాట అని అంత పెద్దదాన్ని కాదు నేను
గీ మాటలు నేర్పిత్తన్న మీ అత్త బుద్దిలే నీ
అవును ఇయే మాటలు నేర్పిస్తాది నాకు
ఇప్పుడ ఇన్నే వుండు మీ అత్త నేర్పితందే
మా అద్దమ్మ నాకు నేపుతుంటది కదా ఆ మీకెలా తెలుతది మాకు తనకు నేర్తేనే గ మాట్లాడేది ఇంకెలా నేర్పుతుంది ఎక్కడ నేర్పుతుంది అంటే ఏం చెప్పాను మా ఇంటి దగ్గర నేర్పు తది
ఈ మా నీ నేర్పిత్త అంటంటిగే నువ్వు అంటన్నవ్ ఊకోమ్మ మరి నువ్వు ఎట్టు అమ్మ
కావ్య అంటే కూడా తెల్వదు ఇప్పుడు మా అత్తయ్య అడుగుతే నాకు తితుంది మళ్ళీ నేను ఫోన్ కూడా చూడను మా అత్తయ్య దగ్గరే ఉంటది ఫోన్ ఉన్నా ఫోన్ మా అత్తయ్య దగ్గరనే ఉన్ ఏమన్ ఔష్ కావల అంటే ఇస్తది మళ్ళి ఎమ్మటే తీసేసుకుంటది ఆమె ఫోన్
ఎవరు
దూరం చేస్తాది మా అత్తమ్మ అయితే హలో
ఎంత అబద్ధమండి మీరు ఎంత అబద్దాలు చెప్తున్నారు
సరే అండి ఉంటున్నా ఆ సరేనండి ఉంటున్నడి నకు అక్కలైతుందండి తినాలి
నా కూడా
హ్మ్ సరేండి
ఉ సరే కట్ చేయండి మీరే కజెస్కోండి ఏంచే